హాయ్ అండి
హాయ్ అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
మాది ఏం లేదండి కాళీగానే బయట తిరుగుతున్నా అండి
ఆహా
మాకు ఇక్కడ బయట తిరుగుతుంటే ఒక చిన్న క్లిప్ కనిపించిందండి ఎప్పుడో చిన్నప్పుడు మీ మీకు గుర్తుందా ఇక్కడ ఎ ఎలా అంటే ముందుగా కొంచం చుట్టి చుట్టి వేసుకొని చిన్న చిన్న క్లిప్పులు పెట్టుకుంటారు
ఉమ్ కలర్స్ కలర్స్ వి
ఆ నాక క్లిప్ కనిపించింది
ఉమ్
ఉమ్ నిన్న నిన్న నిన్న శివడి గుడికి వెళ్లారా అండి
ఆ నిన్న వెళ్ళామండి మీరు వెళ్ళారా
మేమే వెళ్ళామండి సాయంత్రం వెళ్ళాం
ఉ ఇంకా ఏమన్నా గుళ్ళకి వెళ్ళారా ఈ మధ్యలో
ఈ మధ్య అంటే అవునండి లాస్ట్ వీక్ థర్స్డేనా విజయవాడ వెళ్ళామండి
ఆహ అవునా అండి
బాగుందండి చాలా మంచిగా అయింది దర్శనం చాలా బా అనిపించింది అండి
అవునండి మొన్న మేము కూడా మా ఊర్లో గుడి విగ్రహ ప్రతిష్ట అంటే వెళ్ళామండి
అ
మా ఊర్లో హలో హలో హలో హలో హలో హలో హలో హలో వినుపించట్లేదండి మీరు మాట్లాడేది అసలు హలో హలో హలో హలో హలో హలో